హలో. హలో. హలో.
హలో.
అక్క బాగున్నారా అక్క. హలో.
హలో.
అక్క బాగున్నారా అక్క.
ఆ బాగున్నాను అన్న బాగున్నారా.
ఆ బాగున్నాం అక్క చుట్టూ మా. చుట్టూ అక్క చుట్టూ బ్యాగ్ రౌండ్ సౌండ్ విన పడుతుందా అక్క.
ఏం లేదు అన్న వాయిస్ బానే వినిపిస్టాంది
అవును అక్క మీది గానే బానే విన బడుతుంది అక్క ఆ హలో అక్క.
ఆ ఆ భోన్ చేసిన్నారా అన్న.
ఆ అక్క భోన్ చేసినాము అక్క మీరుక్క. ఉం ఏం బోన్ చేసినారు అక్క.
భోన్‌ చేసినము అన్న
ఆ ఏం తిన్నారు అక్క.
పప్పన్నం చేసింది
అవునాక్క అవునాంటక్క మాది ఎంత అకా పూ పమ మాది పెరుగు రసము అవును అక్క
అందనే
బాబుకి అన్నం తినిపించేసినారా అక్క
ఆ తినిపిచేసి వచ్చాను పాపకి
అవునాక్క ఏ దగ్గర దూరమా అక్క
దగ్గిరేన్నా పది నిమిషాలు పడతాది దగ్గరే పది నిమిషాలు పడతాది పయచి పోయ
మా మాకి కొద్దిగా దూరం అక్క
దూరమా అన్నా
ఆ దూరం అక్క మాకి కొద్దిగా ఆ బైక్‌లో వెళ్ళలా పోయి తినిపియల్ల
ఆ
ఉమ్మ్ మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ అంతా ఆ తినిపించినము అక్క తి తినిపిచ్చి ఇంగ బైక్‌లో వచ్చినము అక్క ఇంగ
అవును నాయన
అవునకా ఏక్క టెంపుల్ ఎక్కడ ఎళ్ళలేదాక్క టెంపుల్
టెంపుల్‌కి ఎక్కడ పోలే అన్న నిన్న గుడికి పోయింటిమా అన్న శివాలయం గుడికి
ఎప్పుడు అక్క నిన్ననా ఈరోజా ఎప్పుడు అక్క ఆ
ఈరోజు అన్న సోమవారం కదా ఈరోజు
ఆ ఈరోజు సోమవారం లేక గుడికి పొయింట్రాక్క ఉమ్మ్
ఆ గుడికి పోయి శివుని మొక్కోనొచ్చి
అవునులే అక్క ఇండ్లు బాగా శుభ్రం చేసుకొని పూజ చేసుకొని అక
అవును అన్న అంతా పూచేసుకుని ఆ శివాలయం పోయి ముక్కోని వచ్చిన మీరు బాగుండారా అన్నాయ్
అవక్క కాదక దగ్గరా దూరమా మీకి
కొంచెం కొంచెం దూరం అన్న ఇక్కడ నుంచి టే టే ఇరవై నిమిషాలు పడుతది దగ్గరే కొంచెం
అవునులేక మేము సా ఈవినింగ్ ఇ సంతకాడ పోదాము అనుకున్నాము అక్క గుడికి పొద్దున్నే పనుండే అక్క
అవునులేన్న
గుడికి పోయేదాం అనుకున్నాము సందాకాడ పోయి అక్క పోయి మొ కోని వచ్చేదాక్క
ఆ బాగున్నారా అన్న ఇంట్లో అందరూ
ఆ ఇంట్లో అంతా బాగున్నారు అక్క మీ ఇంట్లో బాగున్నారాక్క అంతా
ఆ అందరం బాగున్నాం అన్న
ఆ అక్క ఆ కాదక్కా మీకి కాదక్కా మీ కి ఏమి వంటలు చేసేకి వస్తాయి అక్క బాగా నీట్‌గా స్టేస్ట్‌గా
టేస్ట్‌గా అంటే వెజిటేరియన్ అయి చేస్తా అన్న బాగా ప నాన్ వెజ్ చే బాగా
నాన్ వెెజ్ బాగా చేస్తారా అక్క నాన్ వెెజ్ అక్క ఏం చేస్తారు అక్క నాన్ వెజ్లో
నాన్ వెజ్‌లో చికెన్ అన్నా ఎక్కువ చేసేది
చికెన్ చేస్తారాక్క ఎట్టా చేస్తారక్క చెప్పక్క కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయక్క
చికెన్ చేసేదా అన్న
ము అక్క
చికెన్ అంత బాగా నీటుగా కడుక్కొని చిన్నగా కట్ చేసుకొని ముక్కలు బాగా నీటుగా రెం రెండు సార్లు అట్లా బా రెండు సార్లు కడుక్కొని నీతో నీళ్ళతో బా నీటిగా
అవునులే
కడుక్కొని పక్కన పెట్టుకొని అది మసాలా వేసుకుంటాం అన్న కొబ్బరి తెెలవాయలు కొత్తిమీర చక్కా లవంగము అన్నీ ఎసి బాగా గ్రైండ్ చేసుకొని పేస్టు మాదిరి ఒక గిన్నెలో ఆయిల్ వేసి బాగా అదే చికెన్ వేసి బాగా కొంతసేపు టెన్ మినిట్స్ అట్లా బాగా మగ్గ పెట్టి
హామ్
మళ్ళీ మసాలా అన్నీ ఎసి పొడిల పొడిలన్నీ వేసి ఇంకా బ ఓ టేన్ మినిట్స్ పెట్టి ఇంకా కుక్కర్లో పెట్టేసుకోవాలి
అవునులే అక్క
మీరన్న ఏమేం తింటారు బాగా
అక్క నేను చికెను మటన్ చప గుడ్లు అన్నీ తింటాక్క
ఆ అన్నీ తింటారా
ఉ మీరు తింటారా అక్క అన్ని
ఆ అన్నీ తింటామన్నా
అదే ఏ రోజు తిన్రక్క మీరు
మేము శనివారం తినము సోమవారం తినము శనివారం సోమవారం ఇక తినం
అవునులే అక్క మేము అంతేక్క శనివారం సోమవారం తినము
శనివారం అంటే బాగా ఇల్
అవునక్క మీ ఇంట్లో ఏ పండుగ బాగా చేసుకుంటారు అక్క పండుగ ప్రత్యేకంగా
పన్ ప్రత్యేకంగా అంటే ఇదేన్న దసరా బాగా చేస్తాము
దసరా బాగా చేసుకుంటారా అక్క ఆ
ఆ
అవునులే
అంటే అప్పుడంతా బాగా అమ్మవారికి ఒడి బియ్యం పెట్టి ఒడిబియ్యం పెట్టి చే బోనాలు తీసుకొని పోయి కొన్ పోయి బాగా చేస్తామన్న
అవునులే అక్క
దసరా మరుసటి రోజు అందరూ ఈ యాటాలు అంత కొట్టి బంధువులంతా వచ్చి యటలంతా కొట్టి భోజనలున్నీ పెట్టి బాగా చేస్తానుంటున్నాను
అవునవును మా ఊర్లో అంతే అక్క దసరా మా ఊర్లోగాని అంతేక్క దసరా బాగా చేస్త చేస్తారా అక్క గుళ్ళ కోయించి అమ్మవారి గుళ్ళ కోయించి విగ్రహాల గు చెపెట్టి బా ప్రత్యేక తొమ్మిది రోజులు నవరాత్రులు మార్ పూజలు చేసి ఆ ఆ మల్ళీ బాగమ్మ అమ్మవారికినే నవరాత్రి ఒక అవి నైవేద్యం పెట్టి బాగా ఇంకా మళ్ళీ పండుగ అయిపోయినాక మరుసటి రోజు అమ్మ వారికి పొట్టెలని బలిస్తారు బా
భలిస్తారా
ఆ సరే బలిచ్చు అకా
బంధువులంతా వస్తారా అన్న
ఆ బంధువులంతా వస్తారు అక్క
ఆ
మీరు షాపింగ్ బాగా చేస్తారాక్క ఆన్లైన్ షాపింగ్ బయటికి పోతార అక్క
ఆన్లైన్ తక్కువన్నా తీసుకునేది ఎప్పుడో ఒకసారి తీసుకుంటానా ఇంకా పండుగల అట్లు వచ్చినపుడు ఇంకా బయట షాపుల్లోనే ఎక్కువగా కొనుకుండది
అవునులేక్కా ఇప్పుడు ఎక్కువ మేము ఆన్లైన్ చేస్తాన్నాం ఒక షాపింగ్ బయటికి పోదామంటే టైం ఉండదా ఆ ఆ ఆ బానే ఉంటాయిక్క
ఆ
హ్మ్ బానే ఉంటాయి వినాయక పండుగ ఎలా చేస్తారు అక్క వినాయక పండుగ మీరు
వినాయకుడు పండగంటే బా చేస్తాం అన్న అంతా చందాలు వసూలు చేస్తారా ఆ బాగా వినాయ సందులో అందరు కలిసి వినాయకుడు అందరు చందాలు వేసుకొని వినా వినాయకుడిని తెచ్చుకొని బాగు వీధిలంతా కూర్చోబెట్టి వీధిలోనే అందరు కలిసి బాగా అక్కడే పూజ చేసుకుంటారు ఇంట్లో కని పెడతాము వినాయకుడిని కానీ ఇంకా అక్కడ మా అక్కడ అందరు కలిసి బాగా చేసుకుంటారు డ్యాన్స్ ప్రోగ్రామ్లు పెడతారు గేమ్స్ పెడతారు
ఆ
ఆ గేమ్స్ పెడతారు ఆన్నీ పెడతారు బాగా ఎంజాయ్ చేస్తారు అందరు అక్కడ
గులే సారు గుడి ఆ
హ్మ్ బాగా రోడ్ అంతాకు ముగ్గులు వెసి
మందిరముంద ముగ్గులన్నీ వేస్తారు కదా
ఆ బాగా చేస్తారండి
చె
డెకరేషన్ చేస్తారు బాగా అందరు కలిసి కట్టుగానే అందరూ చేస్తారు దేవుడికి నిమజ్జనం చేసేటప్పుడుగా నికా బాగా అందరు కలిసి బాగా రంగులు పూసుకొని
హ్మ్
బాగా బా బాగా చేస్తారు అందరు అందరూ పోతారు నిమజ్జనం చేసేకని
అవును నిమజ్జనం అంతా పోతారులేక్కా బాగా టపాకులు కలుస్తారు బాగా కలర్లు పూసుకుంటారు అకా బా డీజెలు పె డీజేలు పెడతారు
ఆ బాగా సాంగ్స్ డ్యాన్స్లు వేసుకుంటా పోతారు
అందరూ కలిసి మెలిసి బాగా అంతా పోతారు లేక్కా మా సైడ్ అంతే అక్కా మా ఊరు మా ఒక్కరు మా కళ్ళ అంతే
ఆ అక్కడ అంతే కలిసి వ చేస్తారా అంతా
అక్కా
అంతా కలుసుకొని చేస్తారా బాగా అంతా కలుసుకొని చేస్తారా బాగా
అంతా కలుసుకొని బాగా చేస్తాం అక్క అంతా మా మా ఊర్లో మక్క వచ్చి ఒక సందు సందుకు అట్లా గేరి గేరికి ఒక వినాయక ఒక వినాయకుడు అంత ఫ్రెండ్స్ అంత టయి చందాలు చేసి చందాలు చేసి అంతా బాగా చేసుకుంటారక్క
అవునా ఆ
ఆ అవునక్క
ఎక్కడికి పోలే
అక్క అంటే తిరుపతి పోయింటిం అక్క అక్క
తిరుపతికి పోయిన్ల గుల్లకి ఎక్కడికి పోలేదా అన్న
తిరుపతికి పోయింటిమి అక్క తిరుపతికి పోయింటే ట్రైన్ బుక్ చేసు కొని ట్రైన్లో పోయినాము అక్క
ఆ
ఇంక ట్రైన్ లో పోయి ఇంకా కింద టికెట్ తీసుకొని దర్శనం టికెట్ మళ్ళీ మెంటికన్లా ఎక్కి పైకి పోయి రూమ్ తీసు కొని స్నా స్నానం ఫ్రెషప్ అయి ఇక మళ్ళీ దర్శనానికి పోయినాము అక్క దర్శనం అయిపోయి మళ్ళీ దర్శనం అయిపోయి మళ్లీ వెళ్లినం లడ్డు కౌంటర్కి పోయి లడ్డు తీసుకొని అక్క మళ్ళీ రూమ్ కి వచ్చి రూమ్ లో కొద్దిసేపు పండుకొని మళ్ళీ ప్రెషర్ అప్ ఇగ కిందికి ఇంగ బస్ ద్వారా కిందికి రైల్వే స్టేషన్కి వచ్చానామక్క ఉమ్ రైల్వే స్టేషన్కి వచ్చాము ఒక ట్రైన్ ఇంకా టైమింగ్ చుసుకొని ఇక ట్రైన్ ఎక్కి ఇంగ ట్రెన్ ఎక్కి ఇంగ ఊరుకి వచ్చినము అక్క
ఆ
సరే అక్క ఉంటాక బాగాందక్క సరే అక్క ఉంటాక ధన్యవాదలక్క
ఆ సరే అండి
ఆ ఆ